పేర్లు మెన్షన్ చేయకే పేర్లు మెన్షన్ చే
ఆ హలో
ఫస్ట్ ఫస్ట్ చెప్పిన ముచ్చట నీకది
ఏంచేస్తున్నవ్
ఆ ఏం లేదు ఇప్పుడే తిని
తిన్నావా తిన్నావా ఇంతో
హలో తిన్నవా అంటున్న
ఆ ఇప్పుడే తినేసి వచ్చినా ఇప్పుడే తినేసి వచ్చిన మాదా మాది ఈ రోజు సాంబారు, మీది
మాదీరోజూ మాడికాయ పచ్చడా
అవునా కొత్తగ పెట్టిందా మామిడ్కాయ పచ్చడా
అవును నేనే ఆ ఆ పచ్చడి వేసుకొని అట్లా టేస్ట్ చేసిన చికెన్ చికెన్ కర్రీ గాని చికెన్ నచ్చదు నాకు అందుకని మావిడకాయ పచ్చడి వేసుకొని తిన్న
అవునా
ఆ
ఏం చేస్తున్నావు మళ్ళా, ఏం సంగతి
ఏం లే చెప్పాలి ఇగా ఆ నీకు ఇష్టమైన కలర్ ఏంటి
నాకా బ్లాక్ ఇష్టం బ్లాక్ ను లై లైటు ఉన్న కలర్ ఇష్ అంటే మంచిగుంటై చూడనీకి గందుకనే
నీకు అట్లాంటి డ్రెస్సులు ఉన్నాయా
ఆ
డ్రెస్సులు ఉన్నాయా కలర్ మీద
ఉన్నాయి ఓ నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి ఏ మ డాడీ కొననియడెక్కువ నే మళ్ళా కొనుక్కోవాలె చిరుగుతాయి అయి గూడ
ఇంకేం కలర్ ఇష్టం
మ్మ్ నీ కిట్లనేగా లై ఎట్టుగున్న కలర్లు ఇష్టం మంచిగుంటది
మంచిగ రాయల్ లుక్ వొత్తద
మ్ ఏసీతో రోయల్ గుండ హ్మ్ పాష్ గా ఉండాలి ఇస్తే
మొత్తం వేరే ఉండాలె నాకు వైలే తంటే ఇష్టం
అవునా ఎందుకు అట్లా
వైలెట్ ఎందుకు ఇష్టం అంటే కొంచెం వేసుకోగానే లుక్ బాగుంటది
అవునా
అవునా
ఆ
ఇంకేం కలర్ ఇష్టం
మీకు ఏం ఫుడ్ ఇస్ట్
నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం
ఇంకేం ఇష్టం
ఇంకా మంచిగా ఏమన్నా ఆ గ్రీన్ ఆ గ్రీన్ విచ్ టేబుల్స్ ఇవ
గ్రీన్ వెజిటేబుల్స్ ఏమి ఇష్టం
పాలకూర తోటకూరా
మెంత్ కూరా ఎట్లుంటది అది
అగదనే చిన్న ఆకులుంటాయి జూడు
చిన్న చిన్న ఆ అ అది అది ఏలేతారు ఏ కూరలో ఏతరు
అదా అదే ఒక కూరని అదే కూరలో ఉండుతారు టమాట ఎసి చేతరు
ఆ
ఇంకేం కూర చేతరు ఇంకేం కూరలు ఏసి చేతరు దాన్ని
ఇగా పెసరపపి కలుస్తారు
కందిపప్ల ఎతార
ఆ ఎతరు గదే పప్పులో పేద పప్పు అంటారు జుడు గంద్ లో
పెద్ద పప్పు అంటే కందీపప్పా
కందిపప్పు ఆ ఇహ కొంతమంది గట్ల కొంతమంది ఇట్లా పిల్చుకుంటరు.
హ్మ్ మేం కందిపప్పు అంటాం దాన్ని, మీరేం పప్పం పెద్దపప్పా?
మేం గిట కందిపప్పే అంటాం గానీ ఇగ మా ఫ్రెండ్స్ పెద్దపప్పు పెద్దపప్పు అనుట్లా సడన్ గా అట్లొచ్చింది నోట్లకి, అంటే ఎక్కువ మంది అట్లనే జూసి గుర్తువడతరు గదా.
అవును పెద్దపప్పంటె అట్ల గుర్తువడతరని. పెద్దపప్
పెదపప్పాన్నా ఆ
హ్మ్మ్ ఏం తిన్నవు మరి పెద్దపప్ పొయినా
మధ్యలో పప్పు తిన్నావా? అంటే ఎక్సస్
పెదపప్పు అంటే శనగపప్పు, మధ్యలపప్పు అంటె కందిపప్పు
పెద్దపప్పు అంటే ఏం పప్పు
శనగపప్పు అదే శనగపిండి వాడుతరు జూడు.
పెద్ అవునవును.
పెద్దగుంటది జూడు. కందులా పెద్దగుండెస్ ఎనుగదా.
ఆ కందిపప్పాండి ఆ స్ శనగపప్పానుకుంటా, శనగ షెన్గ షెనగపప్పు పెద్దపప్ ఒకటేనా.
ఆ కాదు కాదు పెద్దపప్పు, సి చిన్నపప్పు, శనగపప్పు. పెద్దపప్పు కందిపప్పు. కరెక్టేనే, కందులు పెద్దగొస్తాయి గదా ఖంది కాయిదు.
పెసరపప్పంటే?
పెసరపప్పంటే ఇట్ట షిన్నగ పేసర్లొస్తయి జూడు, పెసర్లలకెల్లీ. పెసర్లు ఇసిరినా పెసర్లొస్ స్తయి కదా మనకి. అయి ఒచ్చినా ఇంకా ఆ పెసర్లు ఇసురుతము. ఇసురుతది సగం. అయితది. అదే ఇసురవుతుంటది జూడు.
అవును
దాన్
అంత పర్ఫెక్ట్గా ఎట్లి కా అంత పర్ఫెక్ట్గా మధ్యలోకి ఎట్లు ఇరుగుతది
అది నలుగుతుది మీద బండ కిందో బండ ఉంటది కదా మధ్యలోకిరు
ఒకవేళ ఒకవేళ నిలువ కాకుండా అడ్డం తరిగితే
అవి ఎట్లు ఇరిగినా గదే షేప్ ఉంటాయి
కొందరు నూకలు నూకలు ఉంటే తిన్నారు కదా
ఆ ఇ ఉడికినంకనో నూకాలు ఉండద అట్లుంది తెలుస్తాది
తిన్ ఓ ఓ వోడితే ఏర్పాడు వడకపోతే ఏర్పాడు అదిగద
వొండకుండా ఏ గట్లేముండది ఇట్లనే ఇంత
అంతేనా
ఉమ్
ప్పుగుడా ఇరిగిపోతదా
ఆ కందులుగూడ ఇసురుతారు
ఇసురుతే
ఇసురుత్ ఇసరడమం టే రెండు బండలుంటయి గదా
రోకల్ బండా
రోకల్ బండ గాదు ఇట్ల రౌండ్గుటది జీలెక్క వీలు వీలు ఉంటది చూడు మద్ అ ఒక దిక్కు ఇట్ల కట్టుంటది దాన్నిబట్టు కొని దిప్ పుతరు
దాన్ని దిప్ అల్ల అల్ల ఆ అల్ల వోసుకుంట తిప్పుతే
ఆ తిరిగొస్తయిగద కిందకి అయ్యి
మరి పిండి పిండిగావా
కావు
ఓ పిచ్చి అట్ల తిప్పుతాంటే అల్లల్ల
పక్కన పడతాంటయి అట్ల తిప్పుతాంటే పక్కన సుట్టుపడతాంటయి
అవి తీసి ఏరుకోవాలా మనం
అవొక దగ్గరికంటే
ఆ అదేదో డైరెక్ట్ పిండి వట్ యొచ్చు గదా
పిస పిస గాదా
మంచిగ ఉగ్గులాగయితది డైజెస్ట్ ఏసుకొని తినొచ్చు
అది పప్పేత్తే పిండి అయ్యేది ఎట్లుంటదే అంత ఉప్మోలే
పిండి పిండి బాగుంటది ఇగ తిననవసరం లేదు మింగనవసరం చీ నవ్వల్నవసరం లే డైరెస్ట్ మింగుడే
ఇగ గట్లనే శుద్ధాం తీ ఈసారి ఒక యూట్యూబ్ ఛానల్ వెట్టుకొని చేద్దాం ఇగ అండ్లనే పని మాలిన వంటలని చెప్పి ఒకటి వెడదాం హలో ఇగ అండ్ల చేద్దాం అన్ని గిసొంటియే విచిత్రమైన వంటకాలన్ని చేత్తం కా షిరప్ తోని బజ్జీలు చేద్దాం ఇగ
పెడదాం
ఊ పెడదాం ఇగ ఫాలోవర్లు మస్త్ మందొ త్తరు పిచ్చి పిచ్చొంటలు కాబట్ ఉ హే
చీ మంచిగా మంచిగా ఎట్లా అంటే చాయ్ తోని పప్పు ఎట్లా చేయాలి
ఆ కదే గసొంటియే
ఆ పనికి మాలినయన్ని ఇస్తే అట్లా మంచిగా
ఉమ్ సాటిస్ఫాక్షన్ వచ్చ స్టడీ అయ్యాలి ఆ గది ఏము ఏం టిఫిన్ లు ఇష్
నాకేం ఏం టిఫ్ ఫిన్లు ఇష్టం అంటే ఇడ్లీ ఇష్టం
ఎందుకుని కూర్కచరమస్తూ చండగా
అవును అప్పుట్లా బాగా తినేది ఇడ్లీ అందుకే ఇడ్లీ అలవాటు అయిపోయింది
అవునా ఆహా బయటక్ పోతే ఏం తింటావ్
నేను బయటికి పోతే పాణి పూ పురి తింట
టిఫిన్ లల్లా టిఫిన్ కూడా పానీపూరి యేజేస్తావా బయట పొద్ పొద్దుగాళ్ల ఎవరు ఓపెన్ చేస్తారు
బయటకి పోతే ఆ దోశ తింట
ఆహా ఉమ్ హుమ్ యే ప్లేస్ అంటే ఇష్టం నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం నీకు
ఫాల్స్
ఉమ్ ఇంకా
ఫాల్స్ అలా నీళ్లు నీళ్ళు మంచిగా ఉండాలి నీళ్ళ ప్రదేశం మంచిగా ఉండాలి
ఉమ్
మంచిగా ఎట్లా అంటే ఇప్పుడు అటు ఇటు రోడ్డు ఉండాలే నీళ్లో రోడ్డు మించెల్ పోవాలే
ఆ
ఆ రోడ్ మీకెళ్ళి మనం పోవాలే మస్తుంటాది
ఆ
ఆ అట్లయితే బాగుంటది
ఏ స్టేట్ అంటే ఇష్టం మీకు
ఎందే
ఏ స్టేట్ అంటే ఇష్టం నీకు
నాకు అన్ని స్టేట్లు ఇష్టమే ఆల్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆర్ అమ్మో తెలుగులో మాట్లాడాలి ఆ అన్ని మన ఫేవరెట్ అన్నిట్లో మంచిగా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మంచి మంచి
ఊహు నాకు అన్నిదికు మంచిగానే అనిపిస్తది గానీ గట్ నార్త్ దిక్కు పోవాలంట భయం అవుతుది గేటు బీహార్ హ గిట దకి పాన్ పరాకోలు ఉంటారుగడుగని చూస్తేనే భయం అవుతుది నాకు అందుకే అటుదికు పోవాలి ఎవర్ పోయిన రన్
అందుకే మనం వాళ్ళకి వెళ్ళ కూడాదు
అయినా అని వాళ్ళు గెలుకుటారే గేట్లను గేట్లను ఉంటారు ఇగ సరే బాయ్
బాయ్
బాయ్